హలో బాగున్నామండి. మీరు బాగున్నారా.
ఆ మేము కూడా బాగుందమండి. ఏం చేస్తున్నారండి
ఏం లేదండి పూలల్లుతున్నాం.
ము కింద
పూలల్లుతున్నాం. పూల అల్ తున్నామండి ఈ కాళ్ళు మాట మాట్లాడేటప్పుడు స్పీకర్ రావట్లేదు గా రాధ హు అ
స్పీకర్ రాదండి చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడడమే
మేము మిల్లు పోట్ మిల్లు పిండి మిల్లు పిండిగిరిని లోన్ ఇప్పిస్తున్నామండి అది లక్ష రూపా పలిస్తే
డి ముప్పై పె ముప్పై ఐదు వేయిలు అది
మీ కేళి
మాఫి అండి డెబ్బై ఇరవై అరవై ఐదు వేయిలు కట్టాలండి
అ అంటే వడ్డీ లేకుండ నేనా అండి ఆటాన వడ్డీ అహ
అండి
ఆహా
హు అయితే ఆమెకు ఫోటో పెట్టమంటున్నారు హు పెట్టలే ఇంకా పెడతాను అన్నది ఇంకా పెట్టలేదు ఆ ఫోటో కోసమే ఇందాక కాల్ చేసిన అందుకే లే
మీకు ఏం పని చెప్పానండి నేను
టీ లు తాగారా
టీ లు మా ఆయన గారు పోసుకొచ్చారండి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నానని
ఉహూ
తాగానండి ఇగా పని స్టార్ట్ చేయాలండి మా చెల్ల గారు కూడా ఫోన్ చేస్తారట అలా ఖాళీగా ఉన్నారా అంటున్నారు
ఈ రోజుతో లాస్ట్ కదా ల లాస్ట్ ఆట కదండి ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు ఏం కథ అవునా నైట్ అంతా మాట్లాడుకుంటూనే ఉంటారా అండి మీరు
హు ఇగా పాపం వాళ్ళది కూడా అయిపోలేదు కదండి మాట్లాడాలి కదా
నాకు చెయను నేను కూడా మాట్లాడతా మా బాబా అప్పడికి పండుకుంటాడు
కాల్ మాట్లాడం
నైట్ కదాండి మా మాట్లాడదాం మరి ఈ రోజు లాస్ట్ డేట్ కదా రేపు రోజు ఉంటే బాగుండేది
గది ఎందుకే గది గాద్ నల్ల డబ్బా అన్న నేన్ తెల్ల డబ్బా అనలే కింద సెల్ఫ్ లా ఉంటది అది బకెట్ అంటారు దాన్ని మా తమ్మునివి గావ కూడా చేసాను మరి మా తమ్ముడు కూడా మాట్లాడుతుండో, ఏ లైన్ లో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, కాల్ చేయాలండి ఒకసారి. మా అక్క చేసిందిగాను ఫోన్ కూడా మాట్లాడలేదు అంటాడు కావచ్చు
అయ్యయ్యో నీ తమ్ముడా అండి
మా దత్తత తమ్ముడండి
అవునా సెల్లు చెవ్ కాడ్ పెట్టుకుంటే కాల్తుందండి
అవునండి కొంచెం సౌండ్ పెట్టి, కింద పెడితే కూడా వినబడుతదండి.
నాకు కొంచెం షో
అక్కడ చెవ్ కాడ పెట్టుకొని, పెట్టుకొని గువ్వ దోబ్బిపోయిందన్. డి షేవ్ వినబడ టం లేదు మూడు, నాలుగు రోజలు అయితాంది చెవు వినబడక.
అయ్యయ్యో మాట్లాడి మాట్లాడా
అ
ఉ
అది కాదు కప్పి దిని బుట్ట అన పడుతుది
ఎపో ఇయర్ ఫోన్స్ టివి అయితే బాగుండేది
అ నాలుగు కాల్స్ అయితే అయిపోతాయా అండి మీవి
ఇది అయిపోతే ఇంకా మూడు కాల్స్
చెప్పండి ఏంటి టైచే చాలు
బ్యాంబో పెడుతున్నారా అండి బ్యాంబో బో అయింద
బ్యాంబో ఏం లేదండి పెట్టే ఇంట్రెస్ట్ అయితే లేదండి
కాల స్టార్ట్ ట్టయేసరికి బాగా పోర్ చేస్తారటండి ఖచ్చితంగా పెట్యాలి రైతులతో మాట్లాడాలి అనేసి అంటున్నారు
ఆ మా దగ్గర పందులు ఎక్కువ ఉంటాయిండి ఆ గడ్డలాగుంటయాట కింద పందులుతో తీయగ్ ఉంటాయట పందులు తోవ్కొని తింటేయని ప్యాంబో మేడమ్ జేప్పిందండి మరి
మాయి గూడా మాదిగు మా దెగ్గర గుడుంటాయండి పందులు కానీ అది పెట్ ట మంటున్నారుగా ఇట్లా అంటే పోడు భూముల సైడ్ బందులే ఉంటాయి గా అండి ఏం ఉండవ్గా
హ్మ్ పోడు భూములు గాద్ దు మన సాగైన భూములలనైనా పెట్కో
ఆ చెలకలాగా ఉంటే పెట్టుకో చటా
ఉ
ఉ అంటే వర్షాకాలంల కఖచ్చితంగా పెట్టాల్సనే అంటారు అదేదో ముందుగా చేస్ కొని ముందుగా జుసుకోరి. ముందుగా ఇప్పుడు ఎక్కువ ట్రార్చరూండదు. అప్పటికైతే పెట్టాలని టార్చర్ బాగా పెడతారు అనేసి అంటున్నారు ఉ అప్పుడు ఎవరియో ఒకరు పేరిచ్చి, ఎవరియో ఒకరు జేద్ధం. ఎవరియో ఒకరు అనే బదులు ఇప్పుడు అందర్ రైతులతోన్ మాట్లాడి రైతులకు జెప్పి ఉంచండి. పెట్టుకుంట్రూ వాళ్ళు అనేసి అంట్
ఉ ఇయాల మాట్లనోల్ రేపు మాట్లాడంరండి మళ్ళీ ఇయాలా పెట్టుకుంటాం పెట్టుకుంటాం అంట్రూ తీర మొక్కలు వచ్చినాంకా నాక్ సంబందం లేదన్నట్టు ఉంట్రాండీ
ఉ అదే అంటున్నారండ్ డి ఆడిటార్ జరుగుతది ఆట ఆడిట్ బుక్స్ అన్ని రాసేసారా
సేం రాయలేదండి. నాకు రాయడం రాదండి దాని గురించే ఈరోజు ట్రైనింగ్ అన్నారు కానీ వల్లసలు బు ఎంఎస్లా అని చెప్పలేదు. మొబైల్లా అని చెప్పలేదు ఎట్ట ఎప్పలేదు నాకైతే ఎటు
అర్ధం కాలే
అ
వివేక్ ఫోన్ జెయక్పోయారా ఎక్కడ మీటింగ్ ఎట్లా అనే ది అడగ పోయరా
ఇగ మాక్ ఎటు ఇంట్రెస్ట్ లేనప్పుడు. ఎటు జెప్పడం ఎందుకని సైలెంట్ గా ఉన్నాం
అవునా అంటే వియో బుక్స్ గురించి అన్న ఇప్పుడు రాసే రాయడం ఎలా నేర్చుకోవాలో వస్తది గదా. ఒకసారి వెళ్తే బాగుండు గదా అని
సీనియరు సీనియర్ లా నాకే అర్థమయితలే నిన్న ఇయాల వచ్చినదని నాకేం అర్థమయితదండి
తే అంట్రా
అంతే అండి సీనియర్లనే ఏదైనా డౌట్ వచ్చి అడిగితేనే నాకేమి ఎరుక అంటున్నారు.
అ
కొసను కొడితే నేను కొత్తగా పోయిందాన్ని నేను కొట్టినా పాత సీనియర్లు ఒక్కరు కొ లేదు ఎట్లా కొట్టినవ్ నువ్వు అని అందరు నన్ని అడిగారు
మీరు ఎట్లా కొట్టారు మరి
నేను మాకు దగ్గర చుట్టం ఉన్నద ఒక ఆమె కూడా నాలానే వర్క్ చేస్తదండి తను చెప్తా అంటే నేను నే కున్నానండి
అవునా
దా ఆమెనే పిలిపచ్చి రాపిస్తానండి ఆమె చెప్ తు తుంటేనే నేను రాస్తుంటా అట్లా నేర్చుకుందామని చూస్తున్నానండి
ఓకే అండి మంచిది మంచి ఆలోచ తెనా
ఆ మినిట్స్ చూస్తున్నారా అండి మరి
చూస్తున్నామండి చూస్తున్నా సెవెనా ఎ సెవెను సెవెంటీను వచ్చేసిందండి మా బాబు కార్ మీద రాయెత్తేసాడు నొప్పెడుతుంది ఇగ తను రేపు దొరకబోడమొ ఎట్లనో ఏమో
హ్మ్
మొన్ననే ఏలు పట్టుకుంది మళ్ళీ దానికే దెబ్బ తలిగింది
హ్మ్ ఎల్లగొట్టారా అండి మరి బయటికి
ఆ
బాబును ఎలకొట్టేస్
ఎల్లగొట్టేస్తమా ండి ఎంజేద్దాం ఇగ అలా బాపమ్మ దగ్గరికి వెళ్ళాడండి మా మమ్మీ నన్ను కొట్టేసిందిని ఏడుస్తున్నారండి ముఖం మీద చేతులు పెట్టుకొని
ఓ ఇక్కడ మా కొడుకు గారు కూడ అం అంతేనండి ముఖం మీద చేతులు పెట్టుకోని ఏడ్చుకుంటా వెళ్తరండి కొంచెం అంత కసిరిచ్చినట్టు మాట్ ట్లాడితే కథమేన
అవునా
మా ఆయన గారు సెల్లు పనిచేస్తలేదట అండి ఆయనకు చిన్న సెల్లు కావాల్నట అండి సెల్లు సెల్లు అంటున్నాడు
చిన్న సెల్లా పెద్ద సెల్ ఎందుకు పని చేయట్లేదు ఏమైంది
అది ముసల్ దయిందండి సెల్లు
అయ్యయ్యో
అన్ని పనులు ఈయనే చేయాలండి ఇప్పుడు ఈయన కూడా సెల్లులే ఉంటుంటే అప్పుడూ ఆపని ఎట్ల చేస్తరు ఎవళ్ చేస్తరు అన్నది అప్పుడు తెలుస్తదండి ఒక్కరినే టార్గెట్ చేస్తరండి ఒక్ ఒక్కడే అన్ని రకాల పనులు చేయాలంటే చేయస్తడండి తీ ఇస్తమో అందరికి సమానం రావాలండి పని మాత్రం ఒక్కనికే చెప్తారండి
ఆ ఆ ఉ అది కరెక్ట్ గాదు కదండి ఒక్కడికే పని చెప్పడం ఎవరు చేసే పని వాళ్ళు జేయాలే ఈయన ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి ట్రాక్టర్ ట్రాక్ ట్రే తోలాలి ఆ కార్యదర్శీ అనేటై అతను నే ఆ పని చేయాలి అప్పుడు చేసే పని ఇంకో పని ఊడ్చే పని ఇంకో ఊడ్చే అతనే జేయాలి మాకాడ అట్లనే చేస్తున్నారు
మాకు సంక్రాంతి వాయిదకు అన్నీ రకాల సమాన్లు వచ్చాయండి
అవునా
ఉ కూలర్లూ, బీర్వాలూ, సామాన్లు అన్నీ ఉ కారోబరి పని కూడ మా సార్కే చెప్ తున్నారండి కారబరి కొంచెం డ్రింక్ ఇస్ తడూ ఆయన రావట్లేడు వాటి నేను రావట్లేదనే కొన్ని నెల రోజులు చూసిన తర్వాత వాళ్ళ అక్కయ్య పోతుంది వాళ్ళ అక్కయ్య ఇట్లా ఊడవడం చేయడమే ఆ లేడీస్ ఏం చేస్తారండి
ఆ
ఎతాన అట్లా ఏత్తాంటే ఇగ ఇఅ కరోబరి పని టాక్ తోలడము ఏమైనా రికార్డింగ్ చేయడము ఊళ్ళ తిరిగి చెప్పడం అన్ని ఈయనకే అవుతున్నాయండి ఫేస్ త్తాండు ఇప్పుడు వాళ్ళు సేపులు ఉన్నారు ఈయనకు ఎవరనయినా ఫంక్షన్ అన్నా వెళ్ళనిత్తలేదండి ఎవరన్న చనిపోయిరన్న వెళ్ళని తలేదు ఉం ఇట్ల దేవుళ్ళ దగ్గిర కన్నా వొయ్యత్తె